హలో
హలో
ఏం చేస్తునవ్
ఏం లేదు
తిన్నావా
ఆ తిన్న మీరేం చేస్తున్నారు
ఏముంది ఏం లే
తిన్నారా మరీ
తినలేదండి ఇంకా
ఆ ఉ
ఇంకా
చెప్పాలి మీరె
చెప్పండి మీరే ఏదో ఒకటి
ఈ రోజు ఏం చేశారు
ఏముంది ఏం లే ఇంట్ల పని తోటి సరిపోయింది.
హ
ఇంట్లో పని తోటె సరిపోయింది చేడానికి ఏమున్నది
అ ఇంట్ల పని అంటే ఏం చేస్తరు మరీ ఇంట్ల పని.
అన్నీ చేసిన ఏమున్నది చెయ్యడానిక్ మీరేం చేసిర్రు మరి ఇవాళ
నేను కూడా ఏం లేదు ఖాళీ. బయట ఎండ కొడతాంది కదా బయటికి పోయటట్లేదు.
అవు
టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఆ
అవునా తిన్నావ మరి
తినలే
ఏం కరీ
సారు
ఉహూ అ హ చెప్పాలి
హలో
ఆ
చెప్పండి మీరు టీటీసీ ఎగ్జామ్ రాసారుగాని
రాసామండ
క్వాలిఫై అయ్యారా అండి
ఆ ఇనాట్లా
ఉ ఎన్ని మార్క్స్ వచ్చినాయి
టోన్టీ
కౌన్సలింగ్ ఎప్పుడు మరి
ఫస్ట్ టు ఫిఫ్త్ నిన్న నచ్చదు గాని ఇది తీసుకో ఏమో ఇంకా డిసైడ్ కాలేదండి ఏం చేయాలా మార్క్స్ తక్కువ వచ్చినాయి కదా మల్ల రాయనా ఎట్లా
హ్ ఎలాగ పేమెంట్స్ సీటె కదా
మేమ్ ఏ సిటీ అని అంటే మనీ కట్టాలి కదా ఎక్కువ కష్ట అవుతది కద అని చెప్పేసి
హ్ మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ఫ్రీ సీట్ వస్తదా
అట్లా కాని అది కానీ ఇంకా ఎక్కువ వత్తాయి కదా మార్క్స్ అనీ
హ
స్ అ ఇంకా ముద్ద రేపు అదే స్కూల్ కి స్టార్ట్ అయిన స్కూల్కి వెళ్లినాక సార్ మల్ల ఒకవేళ లివ్ ఇస స్తే
ఉ
రేపు అంటే ఎల్లుండి అన్న ఆవులఎల్లుండి అన్న చూదాం
ఏమ్ చేస్తారు మల్లా ఎగ్జామ్ రాస్తారా హ్
ఎగ్జామ్ మొన్ననే అయిపోయింది మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్లు పడతయా
హుమ్మ్
హ్ చెప్పాలా
ఉ సెంటర్ ఎక్కడ పడింది.
హన్మకొండల
హన్మకొండల ఏ కాలేజీ? అ
ఐ డి జడ్ ఏ సంథింగ్ వడ్డేపల్లి.
హ్ స్కూల్ ఎలా నడుస్తుంది.
పర్లేద్ బానే నడుస్తాన్
హ్ అడ్మిషన్ రాద్ నయా అడ్మిషన్స్ అవు తున్నాయా?
ఫుల్గా.
మ్ ఎంత ఎన్ని అడ్మిషన్స్ అయినయి.
దగ్గర దగ్గర కావచ్చు. ఇప్పుడు మంత్లీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంతే అయితాంది కదా
ఎప్పుడు స్టార్ట్
అరే పం జూన్ ట్వేవెల్
మీరేం టీచింగ్ చేస్తారు.
భిప్రాయం అంటా
టీచింగ్
నోట్తోనే చెప్తాంది ఏ ఏంది ఈ క్యూషన్స్
నోటి తోట కాదండి మీరు ఎలా వాళ్ళకు ఇంప్రూవ్ ఎలా చేస్తారు పిల్లల్ని వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు. హ్ దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా మీ స్కూల్ మెథడ్స్. ఎలా టీచ్ చేస్తరు. పిల్లలకి ఎలా మార్స్ వస్తయి. మీకు ఫీడ్బ్యాక్ ఎలా వ
ఫీడ్బ్యాక్ పర్లేద్ ఇప్పట్వరకయితే
హ్ హ్
పేరెంట్స్ నుండీ ఫండ్స్ అయినా
ఉ
ఏ విషయాలైనా పర్లే ఒకలో ఇద్దరు ఉంటరు. కొంచెం జాత చేసే వాళ్లేగానే మిగతా వాళ్ళ అందరూ ప ఓకే పర్పుల్
ఉ అంటే ఫీజు గిట్ల ఎమన్నా వెంచుతార మెరూన్ అదె ఫీజ విషయం ల చూస్తారా స్టడీ విషయం చూస్త్ సరే
స్టడీ విషయంలో అంత ఎవరు ఏమి ఇబ్బంది పెట్టరు ఒక చిన్న పిల్లలు అంటే ఈ స్కూల్ కి రాని వాళ్ళు చాలా లాంగ్ చండిస్ వాళ్ళు ఉంటరు కదా వాళ్ళు కొంచెం చేస్తారు కానీ చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు హ ఇంకా చేన్ లో పని అయిపోయింద మరి
ఉ అయిపోయింది
ఆ
అయిపోయింది
ఉ చెప్పు ఇంకా ఏమున్నాదిరా ఇంకా చెప్పడం లేదు
ఉ
పాక అడచ్చినవ్ అన్నే అడచ్చినవా
ఉ
పాకా ఆడచ్చ అన్నేడాచ్చినవ్ అంటన్న క్యారం ఆడి రా హలో
ఏం మాట్లాడతాళ్లు
క్యారం ఆడి రా అంటున్నా
ఆ
ఇంకా క్రికెట్ ఆడిండ్రా
హూ క్రికెట్ మీ పిల్లలు అల్లరి చేస్తాడా అండి
చేస్తారు అట్లా కొంచం కొంచెం
హు ఎందుకండలా
చిన్నపిల్లలు అన్నాక అల్లరి చేయకుండా ఉంటారా అండి
హూ
ఉంగొ
అన్నం తిన్నారా వాళ్ళు తింటారా వాళ్లే మీరే తినిపిస్తార
తినిపియ్యాలి ఇగ ఇప్పుడు
హూ
తినిపించాలి ఇప్పుడు ఇగ
అంతేనా
ఉ
ఉమ్ ఎందరు పిల్లలు ఆ
ఉన్నారు ఇద్దరు
అమ్మాయిల అబ్బాయిల
ఆ అబ్బాయిల్
ఇద్దరు అబ్బాయిలేనా ఉమ్
ఆ ఆ హలో
ఇద్దరు అబ్బాయిలేనా
అవును
స్కూల్ కి వెళ్తున్నారా వాళ్ళు
ఈ ఇయర్ ఇద్దరు అస్తరు
ఇద్దరు రాస్తారా
ఉ
ఏ స్కూలా
హెచ్ ములుగు బ్రిలియంట్ స్కూల్ మా స్కూలే మొన్ననే కొని
ఓకే
హ ఇంకా తినలే
ఉ
తినలేదు ఇంకా
తినలేద్
హ్మ్
హ్మ్
హలో
చెప్పండి హుక్
ఓకే బాయ్ మరి
స ఏంట్రా అది